హాయ్ అండి ఆ బావున్నామండి మీరు బావున్నారాండి
బావున్నామండి ఏం చేస్తున్నరండి
ఏం లేదండి ఖాళీగా ఉన్నాం మీరు
నేను ప్రస్తుతానికి ఉరికే ఉన్నానండి
ఎందుకండి వర్క్ అంతా అయిపోయిందా
లేదండి ఇంకా చెయ్యాలి
ఆ..
బండ్ల గడగేసి పూచేయ్యాలండి ఈరోజు...
రవునా ఎందుకండి ఈరోజు...
అమావాస్య కదండి ఈరోజు..
ఆ.. అవునండి ఈ అమావాస్య ముప్పై సంవత్సరాల క్రితం వచ్చిందంట్రా అండి..
అవునవునండి ఎందుకని..
ఉమ్ సోమావతి అమావాస్య అని థర్టీ ఇయర్స్ బ్యాక్.. మళ్ళీ ఈ రోజు మళ్ళీ ఎప్పుడోస్తుందో తెలియదంట అండి..
అవునవునండి..
మ్మ్మ్ చాలా మంచి రోజంటా...
అవునవును..
హమ్ మరి శివుడు టెంపుల్ కు వెళ్ళలేదండి ఈ రోజు మీరు...
లేదండి వెళ్లాల్సింది లే వెళ్ళలేదు... అందుకనేసి ఇంక ఇంట్లోనే పూజ చేసుకుందామని.. ఆహా వ్ లేదండి ఊర్లో...
అ దగ్గర్లో ఎక్కడా లేదా...
గార్లో ఉందండి ఓ త్రీ ఫైవ్ త్రీ కిలోమీటర్స్ వెళ్తే గుడి ఉంది అక్
ఆ..
అ మీరు ఎళ్ళలేదండి గుడికి...
లేదండి ఈ రోజు వెళ్ళలేదు మేము గుడికి... కొంచెం హాస్పిటల్ లో పని ఉండే అందుకు వెళ్ళలేదు...
అవునా అండి..
అవునండి..
మరి పూజ అయినా చేస్తున్నారాండి...
లేదండి పూజ కూడా చేయట్లేదు కుదరట్లేదు ఈరోజు...
అవునా అండి...
అవునా... మీరు మయింక్ పూజ చేసిన్ తర్వాత దేవాలయానికి వెళ్తున్నారా లేకుంటే నార్మల్గా ఇంట్లో... పూజ చేస్తున్నారు అంతేనా...
ఇంట్లో పూజ మాత్రం చేస్తున్నానండి గుడికి వెళ్ళట్లేదు...
ఓకే.. మరి భోజనం అయిందా అండి,..
ఆ తిన్నానండి మీరు తిన్నారా అండి...
తిన్నామండి పొద్దున్ తిన్నాము ఇంకా మధ్యాహ్నం తినలేదండి...
ఇంత సేపుయినా తినలేదండి...
లేదండి చెప్పాను కదా అదే హాస్పిటల్లో కొంచెం పని ఉండే అందుకు అక్కడికి వెళ్లేసి వచ్చామండి...
అవునా..
మరీ ఇంకేంటండి... పొద్దున ఉగ్గాని చేసానండి... ఉగ్గాని అంటే తెలుసా అండి మీకు...
ఆహ్ తెలుసండి...
మీరు చేస్తూంటారా...
నేన్ చేయనండి మా అమ్మ చేస్తుంది మేమైతే చేస్తాము ఉగ్యామి ఇట్లాంటివన్నీ
మీకు ఇష్టమా అండి ఉగ్గాని ఏమైనా
అంత ఇష్టం ఏం లేదండి టిఫిన్ లా అదో టిఫిన్ అన్నట్టు తింటామ్ అంతే ఇష్టం అంటూ ఏం లేదు
నాకైతే చాన ఇష్టమండి చికెను మట్ ట్టను అన్ని పెట్టి ఉగ్గాని బెడ్తే ఫస్ట్ నేను ఉగ్గానీనే టేస్ట్ చేస్తానండి
అంతిష్టమా అండి
ఆ ఔనండి చికెన్ చికెన్ గూడ ఇష్టం బట్ చికెన్ కంటే ఉగ్గానినె ఇష్ ఎక్కువ ఇష్టం అండి
అవునాండి
ఉగ్గాని ఉంట్టె చాలండి నాకు ఎక్కడైనా బయటకెళ్ళినప్పుడు ఎక్కడైనా హోటల్లో గూడా ఉగ్గాన్ని దొరుకుతుందా అని చూస్తూ ఉంటాను కనీ అంత అవైలబుల్ గా ఉండదు ఉగ్గాని
హోటల్ స్టైల్ అంత బావుండదేమో అనిపిచ్చిందండి నాకైతే ఒక్కొక్క సారి ఏమో తిన్నాను
నేను తిన్నానండి మంత్రాలయంలో తిన్నాను అక్కడ చాలా బాగుంటుంది బాగుండే ఇంకా ఇక్కడ ఎక్కడ హా ఆ మీ ఇంకా ఏమేం
అప్పుడు ఇప్పుడో తెలీదు కని బయట్ బయటికెళతే మాత్రం తెలుస్తుందండి అప్పుడు ఇంట్లోనే బాగుంటాంటదని బైట ఫుడ్ తిన్నప్పుడు అనిపిస్తుందండి
మికే టిఫిన్ అంటే ఎక్కువ ఇష్టం
టిఫిన్ అంటూ ఏం ఇష్టం ఉండదండి చపాతి ఓకే అండి చపాతి క్యారెట్ పల్లెం అంటే రెండు కాంబినేషన్ లో ఇష్టం
ఓకే అండి రెండు హెల్తీనే లేండి తినేకి
అవునవును
ఇంక ఈ ఉగ్గాని అన్న అయితే బోరుగులు గ్యాస్టిక్ అయితుందని కొన్ చం డౌట్ ఉంటుంది చపాతి క్యారెట్ పల్లెం అంటే ఏ తినచ్చు ఇంకా మీకు వెజ్ లో గాని నాన్ వెజ్ లో గాని ఇంకా ఏం ఇష్టం మీకు
వెజ్లో అంటే ఏం ఇష్టం ఉండదు నాన్ వెజ్లో అయితే చికెన్ కర్రీ అంటే చాలా ఇష్టం
ఉమ్ ఓకే
ఉమ్
మీరెప్పుడైనా టూర్స్ కి అట్ల బయిటికెళ్ళారా అండి
టూర్ కంటూ ఏం ప్లాన్ చేయలేదండి
చిన్నప్పుడు గాని
చిన్నప్పట్నుంచి అంటూ ఏం లేదండి టెంపుల్స్ కయితే ఏళ్ళెదాన్నండి
అంటే ఏ ఏ టెంపుల్ విజిట్ చేసారు
అంటే ఇట్ల రామాపురంలో వీర్నారాయణ స్వామి అని ఇట్లా వెళ్ళే వాళ్ళం
ఇంకది ట్రిప్పే కదాండి ఇంకా
టే ట్రిప్పులా ఎంజాయ్ చేయలేం కదండి గుడికెళ్ళినప్పుడు అంటే ఫ్రెండ్స్ తో ఏళ్తే ట్రిప్ లా ఉంటది ఫ్యామిలీతో కొంచెం అంతా ఇదుండద్ లేండి అప్పుడప్పుడు
ఆటిక్కుడా ఒక ట్రిప్పె కదండి ఫ్యామిలీ ట్రిప్ అది
ఫ్యామిలీ అంతా ఎళ్ళలేదండి వేరే ఎవరో వెళ్తుంటే వాళ్ళతో పాటు వెళ్ళాను
ఓకే ఓకే రామాపురమా అండి
అవునండి
అక్కడ ఏం దేవుడు ఉంటాడండి
వీరనారాయణ స్వామి అనేసి అక్కడ ఉంటాడు స్వామి
గ్రాండ్ గా చేస్తుంట
ఆ ఆ ప్రతి శివరాత్రికి అక్కడికి మేము వెళ్తూ ఉంటామండి
ఓకే ఎంత దూరం ఉంటుందండి మీకి అక్కడికి
తెలీదండి ఉండొచ్చు చాలా వరకు ఒక డెబ్బై కిలోమీటర్లన ఉండచ్చండి
డెబ్భై చాన నా అండి
మాకట్లనే అనిపిస్తుంది కదండి మీకు సిటీల్లో ఉండే వాళ్ళకెమో అలా అనిపించు పోవచ్చు మా బట్ మేము పల్లెటూరు నుంచి వెళ్తుంటాం కదా అప్పుడప్పుడు ఎప్పుడో జర్నీ చేస్తుంటాం కాబట్టి మాకు ఎక్కువగానే అనిపిస్తుందండి
ఓకే ఓకే అండి ఇంకా మీరు ఇంకా వేరే గుళ్ళకేమి వెళ్ళలేదా
వేరే ఏం వెంకటాపురం అనేసి వెంకటేశ్వర స్వామి కూడా పోయింటమండి
ఆ ఓకే అ మొత్తానికి వెంకటేశ్వర స్వామి వీరవెంక వీరనారాయణ స్వామ
అవునవునండి
ఆ అన్నిది బియ్యం వచ్చే దేవుల్లకి వెళ్ళారా అండి మీరు
అవునవునండి నేనే అనుకోలేదు అసలీలా
ఒకసారి మంత్రాలయంకి ఇట్లా ధర్మస్థలం కి వెళ్ళండి బాగుంటుంది మంత్రాలయంకి వెళ్ళండి ఎందుకన్ మంత్రాలయంకి వెళ్తే అక్కడ ఎ ఎక్కడ లేని ప్రశాంతత అక్కడ ఉంటుందంటా అండి
అవునాండి
ఆ ఒకసారి విజిట్ చెయండి చాలా బాగుంటుంది
మీరు వెళ్ళార అండి
ఆ నేను వెళ్ళానండి మంత్రాలయంకి వెళ్ళాను ధర్మస్థలంకి ఈ మధ్యనే వెళ్ళొ ళ్లొచ్చానండి ఇంకా
అవునా ఓకే బాగుంటుందా అండి అక్కడంతా
ఆ బాగుంటుందండి
మంత్రాలయంలో ఏ సామున్నాడు అండి
రాఘవేంద్ర స్వామి అని
ఓకే ఓకే
అంటే రెండు కర్ణాటక క
ఆ కర్ణాటక సైడ్ కదా అది
అవునండి రెండు కర్ణాటక టెంపుల్సే చాల ఫేమస్సే అండి ధర్మస్థలం మంత్రాలయం
ఓకే ధర్మస్థలంలో ఏం స్వామి ఉంటాడండి
శివుడు అండి
శివుడు ఓకే
ధర్మస్థలంలో చనా పేషెన్స్ ఉండాలి అండి అక్కడికి వెళ్ళాలనంటె దేవుని చూడాలంటే చాలా పెషన్స్ ఉండాలి తిరగడం చాలా ఎక్కువ ఉంటుంది అందులో జనం ఇంకా చాలా ఉంటే ఇంకా ఎక్కువ తిరగాల్సి ఒస్తుంది
ఓకే
చాలా పెద్ద గుడి అండి ధర్మస్థలం
అవునం
మంత్రాలయం కన్నైతే కొంచెం ఏం రష్ ఉండదు అదేం లేదండి అక్కడికెళ్తే దేవుడే పిల్చుకునెళ్తాడు
అంటే కష్టమన్ కొంచెం జర్నీకి అలిసిపోయినట్టుంటది మనం
నేను గూడా అట్లాంటి సిచ్యుయేషన్ నుంచే ఉండేదండి బట్ వెళ్ళానండి నాగ్గూడా అవ్వదేమో ఇట్లా అంతా అనుకోనేదాన్ని అప్పుడు కానీ వెళ్తా వెళ్తా ఉంటే అలవాటైపోతుందండి
అవునా
అవునండి నాగ్గూడా ఫస్ట్లో జర్నీ అంటే అస్సలు దగ్గర ఒక్ సెవెంటీ కిలోమీస్ర్స్ గూడా నాతో ఐతన్లేదండి ఒక్ ఫిఫ్టీ కిలోమీస్ర్స్ పోగానే పెద్ద పేషెంట్ లాగా అయిపోతూండే
ఆ అవునండి నాదీ సేమ్
బట్ నేనిప్పుడు ఆ జర్నీస్ బాగాయి అలవాటైపోయిందండి ప్పుడు నేను ఎక్కువ డైట్ చేస్ స్తు ఉండడంతో అట్లనే అలవాటైపోయింది నార్మల్గా ఇంగా
ఓకే
మీరు గూడా అట్లా వెళ్తూ ఉండండి అప్పుడప్పుడు
తల్చుకుంటేనే అంత లాంగ్ జర్నీ ఇంగ కష్టం అనిపిస్తుందండి ఇంకా అంతలోనూ మన గురించి తెలిసిందే ఇంకా పేషెంట్లా అయిపోతాం అక్కడికి వెళ్ళేలోపు
ఊ లేదండి ఫ్రెండ్స్తో అట్లా వెళ్తే వాళ్ళతో మాట్లాడుకుంటూ ఎంజాయ్ చేసుకుంటూ
ఆ అలా అయితే ఓకే అండి ఫేర్ ఫ్రెండ్స్ అయినా ఓకే ఫ్యామిలీ మెంబర్స్ ఎవరున్నా ఓకే చూడాలండి ఇట్లంటే ట్రై చేయాలి ఎప్పుడైనా
ఆ ఇంకేంటండి మరి వెళ్తే మీరు ఫస్టు ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నారు
తిరుపతి వెళ్దాం అనుకున్నానండి
ఓకే తిరుపతికూడా చాలా భక్తి పేషన్స్ ఉంటేనే
అవునవును కాకపోతే వెళ్ళాలనుకున్నాం కదండి చూడాలండి ఓకే అండి
ఓకే అండి